అయ్ ఎంట్ చెప్పకుండ కట్ చేసినావ్
అదే కట్ అయిందిరా నేను ఏం కట్ చేయలే ఇంద్ర నను ఎం కర్జిలి
వు ఒకె
ఉహు
ఉ అందుకోసం దూరం ఉన్నార
ఆ అందుకోసం దూరం అయిపోయింది ఇంకా ఇంకా నేను ఇప్పుడు మాట్లాడదాం అని ట్రై చేస్తున్న ఆమె అవాయిడ్ చేస్తుంది ఇంకా చూడు
హు
నా నేను అ వాయిడ్ చేయను నన్ను డ అవాయిడ్ చేశాడని నేను తట్టుకోలేను వాళ్లు నన్కు అవాయిడ్ చేశాడంటే నేను దానికి డబుల్ త్రిబుల్ అవాయిడ్ చేస్తా ఒక్కదాన్నె అవాయిడ్ చేే స్టార్ట్ చేస్తె వాళ్ళు ఇంకా తట్టుకోలేరు
ఉ
అదే నీకు బాగ తెలిసి ఉంటుంది నేను అవాయిడ్ చేసే ఎట్లుంటుందని
ఆ నెక్స్ట్ డే ఇలాగ అదే
అదె
ఫేస్ చేసే వాళ్ళకి బాగ తెలుస్తుంది
ఉ అలా ఉంటది నేను అవాయిడ్ చేస్తె
నువ్వు కూడ అట్లనే ఎట్ల అంటే డాడలాగా అ చెప్పనా ఎవిడో ఒక రోజు అలిగింది
హ
ఆ ఇట్ల అంతా ప్యాంపర్ చేసినా వెంటనే కూల్ అయిపోయింది కనీ మళ్ళీ రోజు కలిసి మాట్లాడుతా అంటే నిన్న బలే ఉంన్నింది కదా మూమెంట్ ఎదో అంటే ఏం బాగుంది అని నువ్వే అలిగినావు అంటే నీ నింగా సరిగ్గా అలగలేదు అలిగానంటేన నువ్వు ఎయిట్ చినాగాని నేను నీ వైపు కూడా చూడ్ను పట్టించుకని కూడా పట్టి చుకోని నేను అట్లా వస్తుంది నాకు అలక ఆ చూస్తనే వచ్చి కోతి పిల్లలాగ వచ్చి చేసుకొని ఎక్కుతావు మీందకి నువ్వు నన్న నా మీద అలుగుతావా. అని ఆ చూపినా చూపియనా చూపియనా అంట
మీలా అట్లా అనేటోళ్ళకి అలాంటోల్లకి చూపిస్తేనే
ఉమ్ దగ్గరున్నప్పుడు నా లాంటోల్లక
ఉమ్ మీ లాంటి వాళ్ళకు అంటే అదే ఇట్ల మాట్లాడే టోళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ను అన్నట్టు
ఉమ్ ఆ గొడవ గొడవనే అదే టూ టైమ్స్ డబ్బులు గురించి గొడవ వచ్చింద అన్న అది తప్ప ఇప్పుడు గొడవనయ్ రాలేదు మాది నా పిల్ల ఏ పాయింట్ మీద నా గురించి అలుగుతది చెప్పు ఆ రోజు కూడ ఏంది టీజ్ చేసినా అని అలిగింది అది కూడ ఎం టీజ్ అంటే ఒక చెప్దామని మర్చిపోయిన మాన్ మా అని పిల్సిన ఫస్ట్ ఏంటి చెప్పు అని అంది చార్టింగ్ అది కాల్ కూడా లేదు వాళ్లా అత్తోల్ ఇంట్లో ఉంది కాల్‌ గూడ కాదు చాట్లో ఏంది ఒకటి చెప్దామని మర్చి అంటే ఏంటి అని అయ్యా మర్చిపోయినా అని చెప్ప అన్న కదా లెట్ మీ థింక్ అన్నానమ్మా అంతే దానికి మూతి అంత ఇట్లా మెలికలు తిరిగిపోయేది పెట్టా ఈ మోజు
ఉం
ఏమైంది లిల్లీ ఆంటీ
ఉం
బుంగమూతి పెట్టుకున్నా తెలియట్లేదా నీకు అని
ఉం
అది అదే దేనికి అంటే విసుకున్నావుగా మరి అని నేనా అండిట్ లాగ్ నేనా అంటే ఆ నువ్వే గా అప్పుడు కోపంగా నువ్వా నువ్వే నువ్వే కదా మనకే అంటే నువ్వే కదా నేనే నేనే నేనే అంటే నాకు ఏ చెయ్యాలో అర్థం కాలే బ్లాక్ చేసినా మళ్ళా రోడ్లో ఎయిసెల్ వస్తుంది సెకండ్ టైమ్ అనుకొని బాగా తెలివిగా ఆలో ఇస్తారా ఫస్ట్ టైం ఎం చెప్తే ఫ్లాట్ అయిపోతది అబ్బా నువ్వు అలిగితే ఎంత క్యూట్‌ ఉంటవబ్బ అని పెట్టినా
ఉహు ఉహ్ ఉహు
ఫ్లాట్ ఇంగ అబ్బా అని పెట్ట పోయింద అల కంటే ఆ పెట్ట ఉం సాయిరాం బ
అది ఒకటి బాగా ఉంది లేండి అందరికి
దేవుడు ఛాన్స్ ఇచ్చిన నాకి అనుకు లేదు ఆ రోజు నేను ఇంకా కొంచెం కోర్ చేసింది అంటే మళ్ళీ బ్లాగ్ మళ్ళీ విడిచ్చేన్నడి
ఉం
ఉం ఆ రోజు పోయింద అల అత్తలింటికి చ్ అది ఫస్ట్ ర్ రావాల అని చనిపోయిన తర్వాత ఆ రోజు నవ్వింది ఆ పిల్ల మన స్ఫూర్తిగా ఆ రోజు బయటకు వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి ఏడున్నావు అంటే వాళ్ళ ఇంటికి పోతున్నా నేను అది ఇది అని చెప్పా
హు హామ్
సరేలే అని తిన్నావా అంటే తిన్నాను అంటే ఎమ్ తిన్నావు అంటే దోశ తిన్నాను అని ఈ దోశ పిచ్చి ది తింద్ర ఇ్య అన్న కా పోయింటే సిక్స్ థర్టీ కి పోయినావ నేను సెవెన్ ఫిఫ్టీన్కి అడుగుతాన్నా ఏం తిన్నావు దోశ తిన్నాంట అంత ఫాస్ట్ గా మీ అత్త ఇది బియ్యం అని చేసి గ్రైండర్ కేసి చేసేసిందా అంట అంతే నాకు దోశ ఇష్టం నేను యడుంటే నాకు దోశ ఉండాలి మాకు ల్ నా చేస్ పెట్టేస్త తర్దు ఓ సతి ఇదిది నాన ఎక్స్పెక్టెడ్గా పోయినా కాని చేసి పెట్టేస్తారు ఓయమ్మా అని నీ దోశ పి నాకు కూడా పట్టి ఇచ్చినావు అనుకని ఇంకా
ఉం
నిజం అనంతపూర్ లో ఉన్నాను అనుకో డైలీ దోశ నే రా
ఉం హు హామ్
ఉం అట్లా కాలేజీలో నిద్ర వస్తా అంటది ఏం చేసేది బ్యాగ్ ఓపెన్ అయితే హ్యాపీ ఇంట్లో ఇవి హాజిమలా ఉంటాయి చూడు
ఉం ఉం
అవుంటాయి నములుకుంట కూర్చునేది. భూమర్ అయినాదనుకో కొంతమంది ఫ్యాకల్టీకి నచ్చదు అది
మ్
కొంతమంది ఏమంటారంటే చెప్తారు వాళ్ళే, ఉన్నిలె కొంచం బోరింగ్ అనిపిస్తే మీకు యాక్టివ్గా ఉంటారు కదా ఏం కాదని కొంతమంది డిసి ప్లేన్ లేదా అది లేదా ఇది లేదా పోయి పారేస్ రాపోండి తీవాన్ వాళ్ళ క్లాస్ తున్నప్పుడు హాజ్మోల పోతది.
తినేదే పని అల్టిమేట్ గోల్
ఆ
అల్టిమేట్ గోల్ అయితే తినేదేనా?
ఆ ఇది అది మనకి నిద్దర రాకూడదు మెయిన్ థింగ్ పైగా మనం సెకండ్ బెంచ్ లో కూర్చుండేది.
మ్
మ్ సెకండ్ బెంచ్ లో తూక్కుంట కూచున్నాం అంటే అంతే అది హాజ్మోల కూడా ప్యాకెట్లు హాజ్మోల ప్యాకెట్లు అయితే నాలుగే వస్తాయి అట్లాటివి చానా తీసుకొల్ల అని చిన్నది బాట్ టిల్ వస్తాది రా గ్లాస్ ది, హాజ్మోల దే ఆ బాటిల్ తీసుకుంటా టి నేను షామ్గానికి చెప్పేది అను
చెలాదియా
మ్
నాకు ఇష్టంతో తీసుకుంటా కానీ తర్వాత ఎక్కువ తినలేను
మ్ అది పురుగుల్ పట్టి పోవల్ల మనం తినేది కాకుండా మనం పురుగులకి తినిపిస్తాం
మ్హ్ దె ఏమో వంటకాలు చేసుకుందామని టమాటోస్ తెచ్చుకున్నావా కుళ్లిపోయినాయి టమాటాలు
ఆ మా సేమ్ మా రూమ్ లో కూడ అందుకే శామ్ గాడు టమాటాలు అందుకే తక్కువ తీసుకొని రమ్మంటాడు వాడు ఫ్రిడ్జ్ లేదు కదా దానికి.
మ్
నువ్వు తీసుకొని వచ్చేది నాకు బాధ లా తింటాం చేస్తే మంచిగా తింటాం అది టొమోటా ఫ్రై చేస్తే మంచిగా తింటాం కదా కానీ నువ్ అట్లే పెడతావు అవి ఏమైతాయి కుల్లిపోయి వాటర్ అంతా కిందికి వస్తాది అదే స్మెల్ సింట్ అంత దానికి కె అయిపోతాయి కాబట్టి టమాటోలు తీసుకొని రావద్దు సేమ్ ఇదే టౌన్ లోనే ఎట్ట బతుకుతాడు తెల్సా వాడు ఇట్లే స్పీడ్ ఉండదు స్లో ఉండదు
సరిపోయిందమ్మా
అ
మ్
ఆ
సరిపోయింది అన్నా
మ్ అబ్బ వానింక మోట్
ఇంకేమిప్పుడు ఇప్పుడేంటి వంటకం
తెలీదు
ఎవరో ఫోన్ వస్తుంది నీకెప్పుడ నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడే ఏ కాల్ లు వస్తాయప్ప తర్వాత అంతా దానికి ముందంతా ఏం చేస్తా ఉంటావుో ఏమో
సారీ మ్మ
ఆ
వీడెప్పుడ లేన్ బామ్మరిదిగాడు ఇప్పుడే ఫోన్ చేస్తానాడు ఉండేది మా ఇంట్ ఇంటి పక్కనే ఆడ అడినగాని చెప్తారు నాకి నేను ఆడున్నా అంటే హార్తికి అడి మిటికిల్లో పడిసి సచ్చింటాడు పో అని వాడాఆత్ నుంచి అటుకు కూడా ఫోన్ చేత్తన్నాడు బ ఏం అనుకోల చూడు అని వానికేం ల్యా వానికి మొహరం ఎప్పుడు మొహరం ఎప్పుడు మొహరం ఎప్పుడు నీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా ఫోన్ చేసి కను కో ఫోన్ చేసి కనుక్కో ఫోన్ చేసి కనుక్కో ఆడున్నారుల ఇమితయాజ్ నబీ రసోల్ వీళ్ళందరు
నవిరసుల్ ఎవరు చెప్పు
దుబ్బా గుంటాడు వాడు
ఎంటి ఇంతియాజ్ ఎవరు
ఇంతియాజ్ షబ్బీర్ అనే ఆటో తొలుతాడు అన్న
బా మా బంధువులబ్బా వాళ్ళు
ఆ మరి ఇంతియాజ్ ఎవురు అంటావే
పేర్లు తెలీదు కానీ వాళ్ళు తెలుసు వాళ్ళ ముఖాలు తెలుసులే
షబ్బీర్ అన్న తెలుసు కదా ఫ్యాట్గా ఉంటాడు ఆ ఓకే స్వారీ
వెరీ క్లోజెస్ట్ బాబాయ్
ఆ
మాకు క్లోజ్ బాబాయప్ప కానీ మేము మాట్లాడం ఎక్కువ అంతే అక్కడే కదా ఉంటారు అక్కడ చికెన్ సెంటర్ దగ్గర వాళ్ళైనా ఆళ్ళెలే వాళ్ళందాం ఎక్కువ బంధువులు కానీ మేము వాళ్ళతో
మ్
అ
ఆ ఇది మ్యాటర్ రసం పొడి కావాలంట మా అమ్మాకి
ఉమ్ హు
బామ్మ దంట్లో బ్యాలెన్స్ అపోయింది మా నాన్న దాంట్లో ఫోన్ చేచ్చింది వాడు మెసేజ్ చేసే రసం పొడి అంటే తీసుకోని ర పాత గావాలంట అందుకే
ఆ పాప మీ మమ్మీ చికెన్ చేసియొచ్చు కదా బర్త్డే రోజు రసం చేపిచుస్తున్నారు
తెచ్చాం మెమ్ దినాల ఏమన్న
ఆ
మా మమ్మీ తినదమ్మా
ఎందుకు
తుర్సుడే కద
తుర్సుడే తినార మీ మమ్మీ
ఆహా!
బాగుంది. రేపు తినమను సరే లే రేపు తెచ్చి తినిపి.
రేపు ఇంకా మనాన్న యా కండిషన్ లో ఉంటాడో తెలీదు కదా మాకు ఏమో ఈ రోజు ఫైవ్ థర్టీకి వర్క్ కంప్లీట్ అయిపోతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చినాడు.
హ్ హూ హ్ మ్ హు ఈ రోజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కదా అందుకే
ఓయమ్మా గుర్తుందో లేదో కూడా తెల్దు మా నాన్న జనవరి సెకండ్ బర్త్డే. ఒక రోజు హ్యాపీ బర్త్డే చెప్పింటే తాగిసి వచ్చిండ ఆ రోజు. ఆ సేమ్ టు యు అన్నాడు. ఫుల్ పండుకోండ నేను స్కూల్ నుంచి వచ్చి లేపి హ్యాపీ బర్త్డే చెప్తే సేమ్ టూ యూ అన్నాడు.
సరి పోయిందమ్మ
అది కథ అంతకు ముందు ఇది అయ్యప్ప అయప్పస్వామి మాల వేసిండ ఫార్టీ వన్ డేస్.
మ్
కరెక్ట్ గా ఇది థర్టీ ఫస్ట్ ఆ టైమ్ లో అయిపోయింది అన్నమాట.
మ్ హూ
అయిపోయింది ఇంక వెంటనే ఇంక ఫార్టీ వన్ డేస్ ఫుల్ నిష్ఠగున్నాడు కదా దానికి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి పడుకోండే నేను పోయి హ్యాపీ బర్త్డే చెప్తి స్కూల్ నుంచి సేమ్ టు యు స్వామి అనా
హ్ హ్ హ
మా నాన్న నన్ని పేరు పెట్టి పిలచడసలు.
ఆహా!
ఎత్తుకుంటే నార్మల్ ఫుల్ వేరే బ్యాడ్ వర్డ్స్ అన్నా వస్తాయి. లేదా స్వామి అనన్నా వస్తాది అంతే. చిన్నప్పుడు నుంచి అంతే. స్వామి స్వామి స్వామి అని పిలుస్తాడు.
ఇప్పుడు గూడా
ఆ ఇప్పుడు కూడా స్వామి అనే నార్మల్ గా
మ్ హు
అట్లా కాదు స్వామి అ నిన్న నైట్ ఇంగ నాకు చెస్ట్ లో పెయిన్ వచ్చిందంటే అప్పుడు అర్తం చేసుకో ఎంత గట్టి ఏడ్చినాను
మ్
ఉ
ఇంత స్ట్రెస్ తీసుకోకూడదు.
స్ట్రెస్ తీసుకోకూడదు అంటే లిటరలీ మన నాన్న చేసిన పనికి రోడ్ లో బ నిలబడినట్టు అయింది. మ్ నా ఇప్పుడు కూడా చెప్పకోకుంటే ఇంగ ఎప్పుడు
సరే ఇంక అట్లా మాట్లాడకు. మాట్లాడు
ఆ సరే ఆ